మేడం
హలో హాయ్ అండి గుడ్ ఈవెనింగ్
బాగున్నారా మేడం
నేను చాలా బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం మేడం ఇంకేం చేస్తున్నారు మేడం
ఏం లేదండి ఇట్లనే కాసేపు రెస్ట్ తీసుకొని లేచ అనమాట అంటే ఫోన్ చూస్తూ ఉన్నా లేదు సార్ నాకు టీ కాఫీ అలవాటు లేదు మీరు తాగారా
అవును మేడం ఇప్పుడే తాగాను టీ నీను
ఓ అచ్చా మీకు ఇష్టమా టీ
అవును మేడం నాకు టీ అంటే ఇష్టం మేడం
అవునా
మీరు తాగార మేడం మొత్తానికి
లేదండి అస్సల్ తాగాను నాకు నచ్చదు కూడా అంటే మమ్మీ కూడా అలవాటు ఎయ్యాలేదు మిల్క్ అయితే ఎప్ ఇప్పుడైనా ఒక్కసారి అది ఫీవర్ వస్తే బ్రెడ్ తా తింటా అంతే
తావునా
ఆ అది ఎప్పుడో ఒకసారి
ఉనా
మీకు కావలంటే నాకు ఫీవర్ రావాలి
అయ్యో
అంటే ఫీవర్ లో మనం ఏమన్నా తింటే అన్ని చేదుగా అనిపిస్తాయి కదా
ఎమాని
ఆ అయితే మిల్క్ బ్రెడ్ తింటే నార్మల్ అంటే ఎటు ఏమనిపియదు అనేసి నంటా బ్రెడ్ మిల్క్ లేకపోతే దోస మిల్క్ చపాతీ అయిన మిల్క్ అట్లా తింటా అన్నమాట
ఉనా ఆహ
ఆ మీరు ట్రై చేశారండి ఎప్పుడైనా అట్లా బ్రెడ్
ఎలా మేడం
ఆ నాకు ఎలా అంటే మా మమ్మీ ఫీవర్ వచ్చినప్పుడు ఇది చపాతి ఉంటది కదా
ఉమ్
చపాతి అయినా లేకపోతే బ్రెడ్ అయినా పీసెస్ గా చిన్న చిన్న పీసెస్ వేసేస్ అన్మాట కట్ జేసి హా మిల్క్ లో మిల్క్ బాయిల్ అయ్యాక మిల్క్ తాం తీసాం కదా
ఆ
అది తీయకముందు దాంట్లోనే చపాతీస్ ఏసి బాగా బాయిల్ చేసే దంమాట మంచిగా చేసాక కొంచెం అంటే అవి మెత్తగైతది గా చపాతి
అ
మెత్తగైనాక తీసేసి దాంట్లో ఒక బనానా మొత్తం అంటే మ్యాష్ చేసేది అనమాట బనానా కట్ చేసి కల్పి ఒక ఫోర్ ఫైవ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది కట్ చేసి ఇచ్చే దన్మాట తినడానికి బాగుండాలి టేస్ట్ గాని అని అది చాలా బాగుంటుందండి ఎప్పుడన్ ట్రై చేయండి మీరు కూడా అంటే హెల్త్ ఇష్యూస్ అయితే తినాలన్లేదు
ఓకే మేమ్ ఆల్రడీ మేము ఏం జే మిల్క్ లా మిల్క్ లా కలిపేసి తాగుతాం మేడం బ్రెడ్ అయినా కానీయండి దోస అయినా కానీయండి డమ్ రొటీ అయినా ఉంటాయ్ గదా? అవి చాలా బాగుంటాయ్ మేడం మిల్క్ లా
ఏవి తోస ఏ దింటరండి మీరు? పాకెట్దా లేకపోతే బయటమ్మెదా?
ప్యాకటె తింటాం మేడం
ఇది కూడా బాగుంటదండి ఒక బండస్తుంది కదా అండి బొంబై కార్లు బండి అని అవి ఎం ఎంత బాగుంటాయో తెస చాలా బాగుంటాయండి అవి అయితే రొస్ట్ చేేసి మస్తుంటాయి అవి అవి ఉట్టిగా తిన్నా చాలా బాగున్పిస్తది కానీ దాని కాస్ట్
ఔనా ఉ ఊ
ఉమ్ వాడు పావు కేజీ ఫార్టీ యో ఫిఫ్టీయో సంథింగ్ ఎంతో అంటాడు
అవును
అలా అన్నమాట అవుండి
మీర్ తింటారా?
ఆ అందుకే కదండి నాకు టేస్ట్ తెలుసు కాబట్టి చెప్తాన్నా చాలా బాగుంటాయి అవి ఉమ్ అమ్మ వావిట్లో ఉన్నప్పుడు చాలా తినేదన్నమాట నేను
ఇప్పుడు తినడం లేదా?
ఉమ్ అంటే ఇక్కడ కూడా తింటాను కాకపోతే ఏంటిదంటే ఇక పాలెక్కువ తాగవు కదా అనేసి
ఉ ఊ
ఉమ్
ఇంకేమి తిన్నారు మేడం ఇవాల మధ్యానం లంచ్ లా?
మధ్యానమా అండి
హ్మ్
మా ఆంటి మూడు కూరగాయలు కలిపి ఒక్క కూర చెసిందండి
ఏం చేసింది మేడం?
ఆ వంకాయ్ ఉంటది గా పొడుగు వంకాయ్ అది క్యా ఆ క్యారెట్, ఆలుగడ్డ మూడు కల్ప్ ప్పి కర్రీ వేసింది దాన్ని వంకాయ కర్రీ చెప్పాల్నా క్యారెట్ కర్రీ చెప్పాల్నా ఆలు కర్రీ చెప్పాల్నా అర్థమైతలేదు
బాగుండేనా మేడం మరి?
బాగుండే కానీ కొంచెం తీగ తీయక వస్తుండే నాకు అది కొంచెం నచలే క్యారెట్ అయిపోతే బాగుండే
ఉం క్యారెట్ కొంచెం తీయగుంటాయి క మేడం
తీయగుంటాయండి అదే ఆ పాలకూర పప్పు ఏమొ చేసిందండి అదిగా కొంట టమాటా చారు చేసి మూడు కూరలు చేసింది
ఉం
టమాటా చారు లెమో ఉప్పు ఎక్కువ అయిపోయింది ఈ పప్పులేమో అసలు ఉప్పే లేకుండా మొత్తం సప్పుగా ఉండే మొత్త త్తం తినే బుద్ధి కాలె ఇగ తప్పదు కదా ఇప్పుడు తినముది కావట్ అంటే మళ్ళీ ఇప్పుడు తిన బుద్ధి కావట్లే అంటే ఈవినింగ్ ఆకలై తుది మళ్ళీ ఈవినింగ్కి వెళ్తే యాభై వంద రూపాయలు అక్కడిపోతాయి అందుకే తినేసి బాటిల్ నిండా వాటర్ తాగిన కడుపు నిండుగుంది ఇపుడు
ఉం
ఉం నేను హాస్టల్ ఉంటానండి యాక్చువల్లీ ఉం పిజి చెస్తున్నా అన్నమాట నేను యా నాది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి
అవునా
ఉం అంటే ఫుడ్ మీద రీసెర్చ్ చేస్తామన మాట ఏ ఫుడ్ ఎలా తినాలి అంటే డిసీజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా లైక్ టీబి డయేరియా లేకపోతే క్యాన్సర్ అట్లా అంటే కొంతమంది పేషెంట్స్ ఉంటారు కదా ప్రెగనెన్సీ వాళ్ళు
అవునా మేడమ్
అలాంటి వాళ్ళకి ఫుడ్ ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఏది ఇస్తే బాగుంటది ఏ తినకూడదు అనేసి డైట్స్ అవన్నీ ఉంటాయి మాకు
హు హామ్
ఉం గిన్ని గిన్ని చేసుకుంటే మంచిగా మనం హోటల్ మేనేజ్మెంట్ అయినా రెస్టారెంట్స్ అయినా లేకపోతే హాస్పిటల్స్ అని లేదు మనం ఓన్ గా మనం రెస్టారెంట్ ఓపెన్ చేసుకోచ్చు
రెస్టారెంట్ ఓపన్ చేయాలంట చాలా పైసలు పడాయి కద మేడం
మాకు లోన్ వస్తుందండి ఇప్పుడు దీని మీద
ఎంత వచ్చినా గానీ చాలా అయితే కావాలి కదా
అంటే కొంచెం మనం పెట్టుకోవాలి కొంచెం లోన్ తీసుకోవాలి ఒక వన్ టూ మంత్స్ లో బిజినెస్ మంచిగా అయితే లోన్ కట్టుకోవచ్చు
అక్కడ నడవాకుంటాయి మ్యాడం మ
అంటే ఆల్రెడీ మనం వెనక కొంచెం పెట్టుకోవాలండి అలా లాస్ వస్తుందని తెలిసినప్పుడు ఎందుకంటే ఒకేసారి నమ్ముకోలేము కదా
మేడం ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ఏమైనా కాని కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది
అవునవును అంటే సేమ్ కాదు సార్ సేమ్ పెట్ ట్టదు ఏంటి నేను ఏమనుకుంటున్నా అంటే నాకు మొన్న రీసెంట్ గా వచ్చిన తాట్ అది
రీసెంట్లీ ఓకే మీరు ఏదైనా కొత్తది పెడతారు లేనిద పెడతారు మీ ఊర్లో ఏది లేదో అది పెడతారు మీరు దాన్ని చూసి ఇంకోళ్ళు పెడతారు ఇక్కడ
ఆ
దాన్ని చూసి ఇంకోటి పెడతారు దాన్ని చూసి ఇంకోటి పెడతారు ఇంకోటి చూస్తారు నాలుగు రోజలు నడుస్తా మంచిగా ఆ తరువాత మళ్ళీ డౌన్ అయిపోతుంది మ్యాడమ్ ఇక్కడ
ఆ అది కరెక్ట్ అండి అంటే తెలిసిన వాళ్ళుంటే ఏదైనా ఇద్దరు ముగ్గురుంటే త్రీ త్రీ సైడ్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ అడిగితే అక్కడ అక్కడతే ఇక్కడ అలా వేరే వాడికి ఛాన్స్ రాదన్న మాట దూరడానికి అలా అంటున్నా యాక్చువల్లీ వేఫిల్స్ అండ్ కేక్ బాల్ది అనుకుంటున్నాను నేను కానీ అది పిజి అయిపోయే లొప్ చూద్దాం అనుకుంటున్నా అది చాలా నడుస్తుందండి చాలా మందికి ఇష్టం అండి అంటే స్వీట్స్ బాగా తింటారు ఇంకా ఏంటిదంటే అందులో రకరకాల స్వీట్స్ ఉంటాయి అన్నమాట అలా ఇష్టపడి తిన్నోటులు ఇగ తింటారు అది కూడా
అవును అదైతే ఎక్కువ మంది చాలా ఇష్టంతోనే తింటారు తినే వాళ్ళు సీట్స్ అయినా కాగానీ ఏదైనా ఇష్టపడే తింటారు కదా మేడం
ఉమ్ దాంతో అసలు ఎలా అంటే ఒక బిర్యానీ స్పాట్ ఎట్లా ఉంటే ఎట్లా అంటే హోమ్ డైనింగ్ లాగా వచ్చినవాళ్లు కాసేపు స్పెండ్ చేసేటట్టు ఉండేట్టు ఒక పెద్ద ప్లేస్ చూసుకొని ఒక రెస్టారెంట్ లాగా తీసి వాళ్ళకి స్టే చేయడానికి ఉంటది ఇప్పుడు బిర్యానీ అవి తిన్న వాళ్లు ఎలాగైనా కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ డెజర్ట్ అడుగుతారు స్వీట్స్ కావాలి అనేసి అది మనకుంటే బెనిఫిట్ మన దగ్గర తీసుకుంటారు ఇక్కడ తిన్నాక అక్కడ తింటారు
ఉమ్ ఏముంది మేడం తిన్నాం కానీ చెప్పండి
అలా అనుకుంటున్నా కానీ ఏమైతుందో తెలవదు అంటే చెప్పలే ఫ్యూచర్ లో
హ
ఉమ్
ఇంకా టైం ఉందిగాదా మేడం ఇప్పుడు ఇప్పుడు ఏది మేడం ఫస్ట్ ఇయ్యరా సెకండ్ ఇయ్యరా
ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ అండి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ సెమిస్టర్
ఉ
ఈ సెకండ్ సమ్ అయిపోతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయి పోయినట్టు ఈక సకండ్ ఇయర్ నెక్స్ట్
ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నా ఒక సంవత్సరం ఉన్న మొత్తాన్ని
ఇంకా వన్ అండ్ హఫ్ ఇయర్ అండి
ఉ
ఇయర్ ఎక్కడలేండి ఇక టూ మంత్స్ అయితే అయిపోతది ఫస్ట్ ఇయర్ అది కంప్లీట్ ఇంకా వన్ ఇయర్
ఉమ్ ఉ
వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఆ ఈ త్రీ మంత్స్ ఒక సెమిస్టర్ ఇంకా త్రీ మంత్స్ సెకండ్ సెమిస్టర్ ఇంకో సెమ్ ఖత్తం చాప్టర్ క్లోస్ పిజిది
ఆ
ఉ
మరి గవర్నంట్ టాక్స్లు ఏమైనా పడతాయా మేడం దీని మీద
ఆ ఉంటాయిండి ట్రై చేయవొచ్చు మనం అంటే ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ అలా ఉంటాయి ఫారెస్ట్ ఆఫీసర్ ఇంకా ఫుడ్ సంబంధించిన ఏమైనా సరే ఫుడ్ ఇన్స్పెక్షన్ కి అలా
అవు అయితే చాలా ఉంటాయి కదా మేడం దానికి
ఉంటాయండి ఇక ట్రై చెయాలి ఇక మనమా లక్ కాకపోతే నాకు ఆ లేరు కానీ ఇప్పుడు ఇబ్బంది ఏంటిదంటే కేటగిరీ వాడు చూస్తుండ అనమాట ఇప్పుడు మా
అవును మేడం కేటగిరీ చూసినా కానీ నో కేటగిరీ చూసినాో ప్రబ్ం ఎందుకంటే దాంట్లో ఇప్పుడు దానికి సంబంధించిన ఆఫీసర్ తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఉంటారు
ఆ కానీ అసలు దానికి ఎలిజిబుల్ లేని వాళ్ళం కూడా మళ్ళ ఎంచుకుంటుండండి అలా అధీ నా
అవును మేడం ఎలిజిబుల్ లేకున్నా కానీ వాళ్ళ ఎక్కువ మంది ఉండారంటడి న్నా అయితే ఏవి తక్కువ మంది మీ దాంట్ మేబి చూసినా గాని ఒక డిస్టిరిక్ట్ లో కలిపి చూసిన ఒక వంద మంది ఎరుడు కష్టాం
అయ్యో అండి మీరు అ దానికి అట్లా అంటే నేను పీజీకి ముందు సిపిగా ఎంట్రన్స్ అని పి జీ ఎంట్రెన్స్ ఆ అందులో ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారుఅనమాట ఆ కాలేజ్ లో వాళ్ళకీ సీట్ వచ్చిందన్నమాట వాళ్ళ కూడా సిపికెట్ లోనే ఆ
మ్
నేను షాక్ అయిన విషయం ఏంటిదంటే వైభా అడుగుతుంటే వాళ్ళు చెప్తలేరు ఓకే వైభా వర్షన్ ట్ర చ్చుకుంటాయి కాబట్టి ఒకటిరెండు చెప్పలేం వాళ్ళు కనీసం ప్రాక్టికల్ కూడా వాళ్ళు ఓన్గ రాయలేకపోయారు నేను షాక్ అయ్యాను అయితే అదిగి నాంటైప్ మీది మేనేజ్మెంటా లేకపోతే అలాట్మెంట్ సీటీ నా అంటే లేదు అలాట్మెంటే అన్నారు అన్నాక్
ఊ
ర్యాంక్ వచ్చిందింటే ర్యాంక్ బా తక్కువ వచ్చిందే అవునా పర్లేదు బానే వచ్చింది చ్చింది కదా అనేసీ అనిన అంటే ఏ కేటగిరీ అంటే ఎస్సీ అనుకున్న అంటే వాడికీ మినిమం నాలెడ్జ్ లేదు బట్ వాడికి ఏంటిది పాస్ మార్క్స్ వస్తే చాలు వెళ్ళిపోతాడు ఫ్రీ సీట్ కి కానీ వాడికి ఏం తెలవదు అదీ నిష్క్ క్లాక తెల్సా అంటే నాకూ ఎలా అంటే అనిపించింది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా కేటగిరివైజ్ ఇచ్చుకుంటూ పోతండు అలాంటప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు వెనకబడిపోతారు కదా
నాన్నన్
అదీ అంటే వాడు ఓకే ఇవ్వాలి ఇవ్వచ్చు ఎస్సీ బీసీ వాళ్ళ కూడా నేను ఇవ్వదంటలేను కానీ చూసుకోవాలి మినిమం అంటే వీడు సెలెక్ట్ పెట్టడా అంటే ఇంత మార్క్సూ వాడకి వచ్ ఉ
ఉమ్ అయినా మేడం అదీ మీకు అట్లా పీజీలా ఆ సీట్కు ఉంటది కానీ ఇగో ఇట్లా ఎగ్జామ్స్ లల్లా అట్లా ఏమి ఉంటది మేడమ్ మేబి ఎందుకంటే మీకు మేడం అది వేరే జాబ్ కు ఉంటాయి కానీ మేబీ వేరే జాబ్ లో ఉంట టది కానీ మీ ఫుడ్సెన్ కి సంబంధించి ఎక్కువ మంది ఉండారు కాబట్టి తక్కువ మంది ఉంటారు అనుకుంటాన్న నేనైతే మేబీ లేదు మేడం తక్కువనే ఉంటయ్ మేబీ సో మీరు అక్కడ ట్రై చేస్తే తొందరగా మీకు జాబ్ దొరికిపోతది ఊ మీరు ట్రై చేయాలే కానీ తొందరగా దొరికిపోతావు మేడం ఉమ్ మీరు తొందరగా ట్రై చేస్తే మీక్ తొందరగా దొరికిపోతది మేడం. ఆ చాలా మంది అయితే ఉంటారు దీనికి నేనిదే సంబంధించి ఉమ్ నే చాలానే అనుకుంటా ఎక్కువ మంది అయితే ఉండరూ మేబీ మీరు తొందర ట్రై చేసినా గానీ మేబీ యునో వడ్డాగినీ మీరు చేస్తే
ఏ ప్రశ్నిద్ ఆ ఒకా